హలో యా ఊరు మిది
మాది ఇక్కడ మంచిర్యాల దగ్గర ఉంటది మీది యా ఊరు
మాది నాగా సముద్రం
నా సముద్రం ఆ ఏం చేస్తారు ఏ క్లాస్ మీరు
సెవెంత్ మీరు
సెవెంత్ క్లాసా నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ నేను ఎగ్జామ్స్ అయిపోయినాయ మీ
మీ
మాయి కాదు కొంచెం దూరం పో నువ్వు
నువ్వు ఎక్కడ ఉంటున్నావ్ ఇప్పుడు
నేను ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటున్నాను మీరు ఎక్కడ ఉంటన్నా తిన్నారా మీరు తిన్నారా
తిన్నాం మీరు
నేను తీనలే ఇంకా తినాలి
ఏ కురా ఎంకరా ఏంకరా
మాది పప్పుచారు మీది
మాది తోటకూర
తోటాకూరనా తోటకూర ఏ కలర్ ఉంటుది
గ్రీన్ మరి పచ్చకురా
పచ్చకూరనా మంచి టేస్ట్ మంచిగా ఉంటందా
మంచినె ఉంటది మరి మీ పప్పుుచారు
పప్పు చార్ మంచిగా ఉంటది పప్పు చార్ ఎప్పుడైనా ఎయల్లో కలర్ ఉంటంది ఉంటది పప్పు చారు చిన్న పంతతో చారు చేేస్తారు ఇప్పుడు తోడకూరదు ఏ తో చేేస్తారు
తోటకూర ఆకుతోని
అదే అదే వేరే బైక్ వేరే శబ్దాలు వినబడుతున్నాయి కొంచెం శబ్దాలు వినబడకుండా మాట్లాడండి
ఆ మాట్లాడదా
ఇంకాది అదతే ఏ క్లాస్ మీరు ఇప్పుడు మీకు సెలవులా
సెలవులు లే ఇంటికి వచ్చిన పెళ్లి
ఇంటికి వచ్చా నాకు వెళ్ళి ఎవల్ది మీ బాబాయదా మీ మామయ్య మీ మామయ్య కదా పెళ్ళికి వెళ్తారా మీరు
వెళ్తుందాం మీరందు ఇంటికి వచ్చీరు
నేనా నే ఇంటికనే ఉంటాను నేను ఇక్కడనే వేరే ఇంటికాడ షాప్ లో ఉంటాను నేను షా లో కుకురేలు ఇవన్న ఉంటాయి కదా అవి ఐదు రూపాయల ఒకటి పది రూపాయల ఒక కురుకురలు ఇవన్నీ అముకుంటుంటాను నేను కురకు్రాయలు ఇష్టమేనా మీకు కుర్కురెలు ఇష్టమేనా మీకు
ఇష్టమే మీరు జాబ్ చేస్తుారేమో బైక్ షోరూం
నేను బైక్ షోరూమ్ లో చేస్తాను ఆర్ వన్ ఫైవ్ బైకి తెలుసు కా మీకు బ్లూ కలర్ బ్లూ కలర్ ఉంటుంది ఆర్వాన్ ఫైబైక్
తెలుసు
ఆ బైక్ మీకు ఇష్టమేనా
ఇష్టమే మీకు ఏ బైక్ ఇష్టం అయిపో అయిపోలే అచ్చెనెల పది తారీకు నుంచి
వచ్చే నెల పది నుంచి ఉంటాయి ఎగ్జామ్స్ మీ నీకు ఇష్టమైన సబ్జెక్ట్ నా ఎగ్జామ్స్ అయిపేయినాయి అయిపేయిన
మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటిది
నాకా మ్యాథ్స్ ఉంటది నీకు తెలుగా తెలుగులో మీకు ఏది ఎవరు తెలుగులో ఎన్ని లెసన్లుంటాయి మీకు
మాకా టువేల్
టువేల్ లెసన్స్ ఉంటాయా అయిపేయినాయా టువేల్ అయిపేయినాయా
అయిపేయినాయి ఎఫ్ఐన్ ఇంకా అయిపేయింది
అహా అయిపోయింది అంటే ఫేర్ నోటా మీకు చికెన్ ఇష్టమేనా చికెన్
ఇష్టామే మీకు
చికెన్ ఇష్టమే మీ చికెన్ ఎంత తింటారు మీరు అద కిలో తింటారు పావు కిలో తింటారు
హే గంత తిన
అవునా ఇట్లా చికెన్ ఫ్రై అండుతే ఇష్టమా సూప
ఏదైనా ఓకే
ఏదైనా ఓకేనా మీరు ఎలా తింటారా ఇంట్లో ఓకే ఫ్రై తింటారా సూప్ తింటారా
సూపు ఏది చేస్తే అదే తింటా
ఏది ఎతే అదె తింటారా నాకైతే సూపు ఇష్టము సూపు మంచిగా ఉంటుంది ఆ బోల్ పాలాలు వేసుకొని నిమ్మకాయ ఉల్లి గడ్డ వేసుకొని సూపు తినాలి ఎప్పుడైనా
హు. మ్మ్
ఇప్పడిదాకా ఏమో తిన్నారు మీరు
యివర్ దాకా ఏం తినలే కార పోట్లా ఇప్పిన
కారాన్న మీరు షాపులో తింటారా మీరు బానే
వెళ్తా హాస్టల్ నుంచి వచ్చినప్పుడు
హాస్టల్ నుంచి వచ్చినప్పుడు తింటారా హాస్టల్లో ఎంత మీ ఫీజ్ ఎంత
అరవై వేలు
అరవై వేలా బానే గదా అరవై వేలు అంటే మరి
ఉమ్ చదువుతున్నాం
ఇంకా మరి ఎన్నిసార్లు తింటారు మీరు రోజు ఎన్నిసార్లు తింటారు రోజుకు
మూడు
మూడుసార్లు తింటారా
ఆ పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్
ఏం పెడతారు రోజు చెప్పండి రోజు రోజు ఏమి ఏమి పెడతారు లంచ్ ఏం పెడతారు టిఫిన్ ఏం పెడతారు
ఆ మండేనేమో సోమవారం రోజేమో ఎగ్ రైస్ మంగళారం రోజు ఇడ్లీ చట్నీ బుధవారం రోజు సన్నపు ఉప్మా
సన్నపు ఉప్మా ఓకే
గురువారం రోజు అటుకులు
అటుకులు అటుకులు ఎలా ఉంటాయి బాగుంటాయ తినడానికి
ఆ బానే ఉంటాయి మెత్తగా ఉంటాయి
ఎన్ ఎన్నిసార్లు వేసుకుంటారు మీరు ఒకటిసారి ఏతర ఇంకోసారి అడుగుతేయారా
ఏయరు
అవునా ఎందుకు ఇప్పుడు ఆకలితే ఎట్లే మరి ఇంకొకసారి
అక్కలి అయితే కిందకీ స్నాక్స్ తెచ్చుకునుడే
స్నాక్స్ ఉంటాయా కింద పైసలు ఇప్పుడు మీకు ఇష్టమైన ఏది ఏ కురుకు్ర ఇష్టం మీకు
టకా టకా
టక టక్కనా టక టక్క ఎన్నస్తుదలో కుర్కురెలు
పదివతై కావచ్చు
పదే వస్తాయా ఎన్ని రూపాయలక ఒకటి ఉంటుంది అది ఐదు రూపాయల ఐదు రూపాయలు ఉంటద ఒకటి పెద్దవి కూడా ఉంటాయి దాంట్లో పది ఇరవై రూపాయలు కూడా ఉంటాయా
ఉంటాయి పెద్ద దాంట్లో పది ఇరవై వతాయి
ఉహ్మ్ మీకు వాచ్ ఉన్నట్టుంది వాచ్ ఉంటుందా మీకు
ఉనది మీకు ఉన్నదా
వాచ్ ఉంది ఏది మీ వాచ్లో అన్ని ఏమేమి ఉంటాయి వాచ్లో మీకు
వాచ్ లో టైమ్ ఉంటది యాప్స్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి
అవునా
ఆ స్నేక్ గేము
స్నేక్ గేమ్ మీరు కబడ్డీ ఆడతారా కబడ్డీ క్రికెట్
కబడ్డీ ఆడత క్రికెట్ ఆడ
కబడ్డీ ఆడతార మీరు ఏది కబడ్డీ రేడింగ్ డెఫినింగా మీరు నేను క్రికెట్ ఆడతా కబడ్డీ ఆడతా
మీకే గేమ్ ఇష్టం
నాకు క్రికెట్ ఇష్టం క్రికెట్ లో కబర్ ఎంత ఎంతమంది ఉంటారు
అవర్ లేడుూలు
క్రికెట్లా
క్రికెట్ ల లెవెన్ గావుచ్చు
అవునా మీరు ఎక్కడ ఉన్నారు మీ అమ్మ వాళ్లు ఇంటి కన్నా నానమ్మలు ఇంటి కన్నా
నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ నిన్ననే వచ్చినా హాస్టల్ డాడా చి పట్టుకొని వచ్చింది
ఎలా వచ్చారు హస్టల్ నుంచి
ఆ
ఏ కను ఎలా వచ్చిర్రు
కర్
కారా కార్ లో వచ్చిర్రా ఎవరనా కార్లో ఎవరైనా వచ్చారు
నేను మా డాడీ
వు మ ఊర కుక్కలు ఉంటాయా
ఉంటై
ఎన్నన్నాయి కుక్కలు
నాలుగు
నాలుగు ఉంటాయా మీరు కుక్కను పెంచుకుంటారా
పెంచుకో
పెంచుకోరా పిల్లి
మా పెంచుకుంటాం మా ఇంట్లో కూడా చిన్న కుక్ ఉన్నది
చిన్న కుక్కున్నారా బర్రే బర్ర పెంచుకుంటారా లేదా
పెెంచికూండం మూడు
మూడు బర్రెలు పెంచుకుంటార బిర్యానీ ఎప్పుడన్న చికెన్ బిర్యానీ హాస్టల్లో చికెన్ బిర్యానీ కూడా పెడతారా పె చికన్ బియాణి పెడుతురా
మీకి ఇష్టమైన కార్ నేమ్ ఏంటిది
కారు ఎక్స్ యు వి మహేంద్ర
ఆ
మహేంద్ర
మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేసిర్రా
నా కార్ డ్రైవింగ్ రాదు ఓన్లీ బైకే
ఏ బైక్ డ్రైవ్ ఏదైనా డ్రైవ్ చేయొచ్చా
అపాచి ఇప్పు నా ఉన్నదమ అప్పాచి బైక్ ఉండే నా దగ్గర
ఆహా
మీది ఏది ఆర్ వన్ ఫైవ్ ఇష్టమా బైకు
ఆ ఆర్ వన్ ఫైవ్ ఇష్టం
ఆర్ వన్ ఫైవ్ దాదనే షోరూమ్ లో ఉంది ఆర్ వన్ ఫైవ్ తేవాలి తెస్తా ఒక రెండు మూ రెండు మూడు నెలల తర్వాత అర్ వన్ ఫైవ్ ఉంటది నా దగ్గర
దానికి ఎందు ఉంటది బండికి
బండికి రెండులక్షల పదిహేను వేలు ఉంటుది కలర్ పట్టి ఉంటుంది ఏ కలర్ అనుకుంటున్నారు
బ్లాక్
బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ రెడ్ తక్కువనే ఉండది బ్లూ
బ్ ఎంతుంటది బ్లూ కలర్
దాని దీనికి అయిదారు వేలు చేంజ్ ఉంటది మీకు తాతున్నాడా మీ తా మీకు తాతున్నడా
ఆ ఉన్నాడు తాత పేరు మల్ల గౌడ్
ఆ పేర్లు చెప్పకూడదు ఏం చేస్తారు మీ తాత మీ తాత ఏం చేస్తారు హలో హలో హలో ఏం చేస్తారు మీ తాత హలో ఆ ఇంకా ఏం తిన్నారా మీరు ఏం కుర రావాలా ఏమేమి తింటారు మీరు అట్లా చెప్పాలి కదా ఏమేమి తింటారు మీరు ఏమేమి తింటారు ఏమేం చేస్తారు ఓకే ఏమేం చేస్తారు మీరు హాస్టల్ అటు ఉంటారు కదా